హాయ్ హాయ్ హాయ్ బాగున్నాను అబ్బా నువ్వు బాగున్నావా
బాగున్నాను బాగున్నాను ఇప్పుడు దొరికింది ఖాళీ చేయడానికి నీ ఫోన్యడానికి చాల రోజుల జుల నుంచి చెయడం అనుకుంటున్నాను
ఏ పండగ కదా పండగ హడవలో ఉన్నా మార్కెట్ పోవడం రావడం వెజిటబుల్స్ తెచ్చుకోవడం ఫ్రూట్స్ అని ఇంకా మనకి పూజ చేస్తాం కదా మళ్ళీ ఫ్లవర్స్ కావాలి
ఓహో అదా నాకు ఇంకా స్కూల్ అవ్వలేదు కదా అందుక నేను ఇంకా అంత ఆలోచించట్లేదు అవును ఆలోచిస్తున్నావ అయితే ఏం కొండనీకి వచ్చావు మార్కెట్ కి
ఆ ఉగాదిగదా రేపు ఉగాది ఫెస్టివల్ కదా ఇంకా అన్ని తీసుకొచ్చాను ఫ్లవర్స్ తీసుకొచ్చాను మనకి అన్ని డిఫరెంట్ టేస్ట్ లో యాడ్ చేయాలి కదా దాంట్లో ఉగాది పికిల్ లో అవి మళ్ళీ మ్యాంగో లీవ్స్ అన్ని తీసుకొని వచ్చాను
ఆ ఆ ఉదాగి పచ్చడి అంటే నాకు గుర్తొచ్చింది నేను పచ్చడి పచ్చడి అంటే కొంచెం గట్టిగా ఉంటదేమో అనుకున్నాను ఒక సారి మా ఫ్రెండ తెచి వచ్చింది వాటర్ వాటర్ గా ఉంది ఇదేం పచ్చడి అని అనుకున్నాను నేను దాన్ని అంటే వాటర్ లాగా కలిపేస్తుంది అదే ఫస్ట్ టైం నాకు
అంటే ఇప్పుడు తెలు తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్ లా కదా బ్బా తెలుగులకి మనకి ఉగాది అంటే న్యూ ఇయర్ లాగా లైఫ్ అంతా అన్ని కలుపు ఉంటాయి సంతోషం బాధ ఆనందం కోపం అన్ని కలిపెక్క ఉండేవు ఈ ఉగాది పిక్కిల్ లో కూడా అన్ని డ్ అంటే ఒక్క ఒకటి సింబాలిక్ అనమాట స్వీట్నెస్ అంటే హ హ్యాపీనెస్ అని ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ కి ఒక్కొక్కటి ఉంటది అనమాట
లెధు ఇ నేను పొద్దున్న వెళ్తుండండే స్కూల్ కి పొద్దున్న పెట్టసారు పువ్వులు ఎందుకు పెట్టారా అనుకుంటుో డేట్స్ కూడా తెలుసుకోలేకపోతున్నాను నేను అసలు అంతలాగా అక్కడ వర్కు కూడా అంతలా ఉంటుంది నాకు ఓహో అప్పుడు అనుకున్నాను పొద్దునే పెట్టి ఎంటే రేపు పండగ అయితే సాయంకాలం పెడతారు కదా పైగా వర్షం వచ్చింది కదా అందుకని వాళ్ళు తొందరగా ఆ అమ్మేసుకుని వెళ్ళిపోదామని ఆ పువ్వులు పొద్దున్న పెట్టేశారు తుఫాను అని చెప్పాడు కదా
అవునవును ఏంటో ఈ వాతావరణం చేంజ్ వల్ల సడన్ గా వర్షాలు వస్తాయి యి సడన్గా ఎండలు వస్తాయి సడన్గా ఎప్పుడ ఏం వస్తుంది తెలిదు ఇప్పుడు మొన్న ఫోర్ డేస్ నుంచి వర్షాలు వస్తున్నాయా ఎండాకాలంలో హ్హు అట్లా. ఇంకా మీరు అంటే ఏ ఫెస్టివల్ ఎక్కువిష్టం మీకు.
మేమ్ క్రిస్మసె ఎక్కువ జేసుకుంటాము అంటే అప్పుడు హాలిడేస్ కూడా ఎక్కువిస్తారు మాకు. ఊ మా స్కూల్ అటువంటిదిన్మాట సో నాకదే. బాగుంటదింకా. ఇయరెండింగ్ లో కూడా కంటిన్యూస్. మళీ జాన్వరి కూడా ఎంటర్ అయిపో జాన్వరి అవగనే మళ్ళీ సంక్రాం. స్టివల్ సీజన్ అసలా చెప్పాలంటే.
అవునవును ఈ క్రిస్మస్ అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనకి మా. వే వింటర్ లోనే వస్సది ఎటు దిరిగి కదా.
అవును. ఏ అవును చూసాను నే నేను కూడా అప్పుడు నేను ఆరోప్పుడు కూడా అబ్జర్వ్ చేశాను ఏ. ప్పుడు కూడా నేను చిన్నప్పుడు క్రిస్మస్ కి వర్షం చుక్క చూడలేదు అసలు. ఇప్పుడు వింటర్ లో కూడా. క్రిస్మస్ కూడా వర్షం పడుతుంది అంటే నాకు విచిత్రంగానే ఉంది. ఎప్పుడు చూడలేదబ్బ నేను. మబ్బె చూసి చినుకులు పడ్డాయి నువ్వు చూసావా ఎప్పుడన్నా.
ఆ చూసాను జూసాను.
ఆ బాబోయి ఇంకె. ఈ కాలాలు ఇలా మారిపోతె ఎలాగా అని నేను కూడా అనుకుంటున్నా.
ఆ అంటే ఆవ్ గ్రాండ్ మదర్స్ హోమ్ అట్లే అంట్లే టే ఎటెళ్లరా అమ్మొలింటికిగా. గానట్లా బోరా పూజలు అట్లా, ఫ్రెండ్స్ తోటి అట్లా ఎటు బయటికెళ్ళరా ఎక్కువ.
అంటే పూజలవన్నీ ఆ. చెయ్లేను కదా ఇది, నేనంతా వర్క్ మీదుంటాను కదా. అన్నీ ఇంట్లోనే చేసేస్తుంటారు నాకు సెలవులు దొరికితే నేనక్కడికెళ్ళాలి. అది నాకు సెలవులిస్తారని అంటున్నారు పదిహేను రోజులు ఇప్పుడు వెళ్ళాలి. అప్పుడు నేను ప్లాన్ ఏసుకుని అక్కడి నుంచి కొంచెం రిలాక్సేషన్ కోసం ఎక్కడికన్నా వెళ్ళాలబ్బా. బీచిగాని.
ఏళ్ళాలెప్పుడు మనం సిటీ లైఫ్ కలవాటు బడి అలవాటు పోయి కొం. జూ విలేజెస్ కూడా ఎల్లా ఎళ్తే గూడా కొంచెం బాగుంటది అంటే పిల్లలగూడా కొత్త కొత్తగుంటది. కనుంచి రైసోస్తాయి గూడా దెల్వదు వాళ్ళకి. పిల్లలకి డీ డిమాండ్ నుంజొస్తే ఈ షాప్ నుంజొస్. స్తా ఆ షాప్ నుంజొస్తా అని జెప్తారు పిల్లలు, కొంజెం ఆ విలేజెస్ కలా దీస్. కెళ్తే కొంజెం వాళ్ళ మనుషుల మనుషులు కొంజెం బాండింగ్ తెలుస్తది., ఇట్లా జేస్తారా అట్లా జేస్తారా. అట్లా దెలుస్తా ఉండి కొన్ని కొన్ని ప్చ్ ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటది ఫోర్ చూడండి సంక్రాంతి చూడం. డి ఊర్లలో సీ. టీస్ లేట్లుంటది కాంగా ఎవరుకు ఎవరు ఎవరింట్లో వాళ్ళు జేసుకుంట్రు ఈ సంక్రాంతి విలేజెస్ లో. జేసుకోవాలి సంక్రాంతి అంతే.
అయ్యో మా ఏరియా అంతా ఖాళీ అయిపోతదప్పుడు అసలు మనుషులు కనబడ్రు ఆ.
ఊమ్మ్ అంటే మా ఊరు. లో గూడా మొత్తం ముగ్గుల పోటీలని స. ఆకు పందెం కోళ్ళు, అయి ఆ పోటిలని, మస్తు అంతా అంత ప్రస్టేజ్ కు ఫి. లౌతారు దాన్నింకా. మందే గెలవాలి అన్నట్టు. కబడ్డీ పోటీలు గూడా బెడతారు. ఆ కబడ్డీ పోటీలు గూ ఏడతారు ఊర్లో నైట్ బెడతారు. ఈవో ఈ ప కోడి పందాలెమార్నింగ్ బెడతారన్నట్టు.
ఊమ్మ్ నేనెప్పుడు వెళ్ళలేదు, చూడ్లేదు ఇదిగో చెప్తున్నాను గదా ఇది. ఏదో మెషన్ లైట్లా ఉందస అందుకే బ్రేక్ తీసుకుని వెళ్ళాలింక. రోబోట్స్ కన్నా స హల్డే ఉంటదేమోనని నిపిస్తుంది నన్ను చూస్.
ఆ ఇప్పుడు ఈ
చెప్పు మ
ఆ ఈసారీ మా ఊరికి ఈసారీ మా ఊరుకి రండి. దసరా కూడా గ్రాండ్ గా చేస్తామండి మేము.
ఆ వస్తా ట్రై చేస్తా ఇందాకే ఒక ఫ్రెండ్ తో మాట్లాడాను మీ ఊరు దగ్గరే ఆ ఊరు. ఇప్పుడా చెప్పింది చాలా బాగుంటాయి, మేమ్మ్మ్మ్ పండు మిర మిరపకాయలు పెంచుతాము అని చెప్పింది. చింతకాయలు అవన్నీ ఉంటాయి కందులు, మినుములు, బసలు అవన్నీ కూడా చేస్తారంట కదా మీ ఊరు దగ్గరే.
అవునబ్బా అవే ఇంకా అంటే మన మనకి తెలియని తెలుసుకుంటాళ్ కూడా ఒకలాంటి హ్యాపీనెస్ ఒకలాంటి కిక్ వస్తుంది ఎప్పుడైనా ఇప్పుడు చూడ కొంచెం చూసింది మనకో మీకు తెలుసా రెండు రెండు పంటలు కలిపి ఒకసారి వేస్తారు అట్లాని మీకును కొ తెలిదు కదా మనం చూసిన అనుకో డి డిఫెందు ఇప్పుడు నిమ్మకాయ చెట్లు ఉంటాయి అబ్బా నిమ్మకాయ మన మావాడికాయలు చెట్లు ఉంటాయి కదా పెద్ద చెట్లు కదా అవి అవి స్టార్టింగ్ స్టేజ్ నుంచి కొంచెం పెద్ద అవ్వడానికి కొంచెం టైం పట్టిది కదా అప్పుడు చెట్టు చెట్టుకు మధ్యలో ఇంకో ఇంకోటి కూడా వేస్తారనమాట. మిక్సింగ్ క్రాపింగ్ అనమాట. ఆ అట్లా అంతర పంట అట్లా కూడా ఏస్తరు అట్లా కొనుంటాయ్. కొన్ని మనం చూసారా! ఎప్పుడైన్నా చెనకాయలు అక్కడే పీక్కొని అక్కడే తినమనుకో, ఆ టేస్ట్ స్ట్ అయితే సేమ్ మన మిల్క్ టేస్ట్ వ స్వీట్నెస్ అప్పుడే అప్పుడే మ ఇట్లోంచి పీకి అప్పుడే తిన్నాం అనుకో స్వీట్ గనిపిస్తాయి మనకి పల్లీలు.
ఊ ఫ్రెష్ ఉంటాయి కదా ఊ హా కానీ బయటక వచ్చ బయటకు వచ్చినడు మళ్ళీ కొన్ని రోజులు అయిన టెస్ట్ చేంజ్ అయిపో
అవును మళ్ళీ ఇప్పుడు మనకి గమనించాలా కందికాయలు పెసరకాయలు అఐడి ఉందా అవి కూడా అంతే్ మనం ఇట్లా అందుకే అంటున్నాం ఈసారి పండకి మా ఊరికి రండి మీరు కళ్ళతో అన్ని చూడొచ్చు మీరు అప్పుడప్పుడే కోసుకొని ఫ్రెష్ గా తినొచ్చు
అదేలే నేను కూడా చూసాను, పొద్దున్న కాదు, నిన్నో మొన్నో స్కూల్ దగ్గరా బ్యాప్సెట్ కాదు మామిడి మామిడికాయ చెట్టుందనమాట. కూర్చుని కొంచెం గాలి పీల్చకుందాం కుట్టినా అంతే వెంటనే కాయపడింది. కాయపడగానే అది చిన్నదే ఎల్లి చూడగానే అసలు విపరీతమైన స్మెల్లే. ఎందుకంటే అది అప్పుటికప్పుడు పడ్డ కాయ కదా దాంట్లోంచి ఎంత మం మంచి స్మెల్ వచ్చింది, కానీ ఒక అరగంట తర్వాత మళ్ళీ దాన్నే స్మెల్ చూశాను పోయింది. మొత్తం పోయింది, ఆ అంత డిఫరెన్స్ ఉంటదనమాట.
మనకి లైఫ్ స్టైల్ కూడా కొంచెం చేంజ్ చేసుకుంటా ఎప్పుడు ఒకటే లైఫ్ స్టైల్ ఉన్న ైఫ్ అంతా బోరింగ్ అనిపిస్తుదబ్ా రోజు అదే వర్క్ రోజు ఎట్ంటది కాబట్టి మనం మంత్లీ వన్స్ వక్ ఇ మనలేదు ఫెస్టివల్ కు అలా అమ్మలు ఇంటికో నానమ్ వాళ్లు ఇంటికో లేకపోతే ఇట్లా ఫ్రెంస్ తో అనా కొంచెం పెట్టడం బయటకి వెలడం ఇట్లా విలేజెస్ కి్రిప్స్ కి వెళ్డం అట్లా వెళ్తూ ఉంటే బాగుంటది
అ ప్లాన్ చెయ్యాలి ఈ సారి చెప్పాను కదా ఇందాక నుంచి టైర్డ్ అయిపోతది. అనీ ఇది ఒకటి హెల్త్ ఒకటి మెయింటైన్ చేసుకోవాలి. కను కూడా ఉన్నావనుకో అదే మంచి ఫ్రూట్స్ అవన్నీ. కూడా తిని అంటే నాకు ఇప్పుడేదే నాకు నువ్వులు చూస్తే ని గుర్తు రాలేదు నువ్వు గుర్తు చేస్తే కానీ రేపు పండగమ్మా అని
అవును అబ్బా ఇప్పుడు చూడండి ఎప్పుడైనా ఊర్లలో మనం కొనుక్కున్నాం అనకు ఏమైనా చాలా తక్కువ రేటుకి ఇస్తాడు ఫ్రెష్ దొరుకుతాయి ఏవైనా ఫ్రూట్స్ అని కాదు వెజిటేబుల్స్ అని కాదు మ ఫ్లవర్స్ అని కాదు తోటర్లలో మనం ఫోటో షూట్లు కూడా చేస్తాం కోవచ్చు మంచిగా ఫ్రీగా బయట ఎక్కడో డబ్బులు ఇచ్చి ఫోటోషూట్ లో వెళ్దాం కంటే మ తోటలలో మంచిగా వస్తాయిట్లా ఫొటోస్ కూడా గమనించారు ఎప్పుడైనా
ఆ చూస్తాను కాని నేను అంత ఇంట్రెస్ట్ వే చేయలేదు ఇ మీరు చెప్తుంటే ఒకసారి విజిట్ చేస్తే ఒకసారి వస్తే మీ ఊరు చాలా బాగుండేలా ఉంది అంటే కొత్త కొత్త మనుషుని చూడట కొత్త కొత్త ప్రాంతం చూడటము ఇవి ఎలా పెరుగుతాయి దేన్నించి ఏమ వస్తుంద అని కూడా నా బాబుకి మా బాబుకి కూడా తెలుసుకుంటాడు కదా తిప్పాలి ఒక రోజు వ వస్తాన అబ్బా సెలవులు తీసుకునేన్నా వస్తాను
రా రా అబ్బా ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ అన్న నేర్పిస్త ఇక్కడ ఏమేమి ఉన్నాయి్ అన్ని చూపిస్తాం అన్ని తిప్పుతాం అంత మంచిగా ఎంజాయ్ మంచిగా పిస్తుది
అవునా అరే మీ చెల్లిని మీ మీ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారాయి
ఆ అందరం పని ఉండం అబ్బా మేము
అవునా అసలు నువ్ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు కదా
ఆ అందరం ఒక్కడే ఉంటేయి ఇక అంతే ఏముంది అబ్బా లైఫ ఎప్పుడుంటా ఎప్పుడు ఉన్న రోజులు హ్యాపీగా ఉంటుండ పని
ఆ ఇ పంట బాగుంది
బిజీ బిజీ లైఫ్ అవుతుంది కదా కొంచెం అట్లని
ఆ ఇది వచ్చ నిందాకా టీ కూడాడా తగలేదు నేను ఇప్పుడు వెళ్ళి పెట్టుకున్న తయితే కొంచ కొంచెం ప్రశాంతం గా నీతో మాట్లాడదామని చాలా రోజుల అయింది నీ మొన్న కూడా చేశాను ఫోన్ క అలవా లేదు ఇప్పుడు లక్కీగా కలిసిందిసరే ఈ సార్ కలిసిన సార్ టైట్నెస్ లో కూడా నీకు ఫోన్ చేసాన అంట మ చూడు నువ్వు గుర్దు పెట్టుకోవాలి నేను నీ ఊరు వచ్చిన మొత్తం అన్నన్ని చూపించాలి
ప్లస్ ఇం ఒకటి తెలుసా మనకి మన ఫ్రెండ్ ఎప్పుడైనా మన మనసుకు నచ్చిన వాళ మనం ఎప్పుడు ఎప్పుడు ఫోన్ చేసిన మనంంచెం హ్యాపీనెస్ వచ్చిది చూసా అల మన బెస్ట్ ఫ్రెండ్స్ నీ గుర్తుండి పెట్టుకని నువ్వుంత నీ బిజి ట టైమ్ లో చేసావు కదా టైం కేటాయించందం అంటే మాకు కొంచెం టైం ఇచ్చినట్టే కదా అట్లా ఆ
ఏమో మళ్ళీ చేస్తా కొంచెం మళ్ళీ చేస్తాను అంతలో మార్కెట్ మ
ఓకే ఓకే ఓకే ఓకే బా